హలో ఆ నమస్కారం అండి
హలో బావున్నారా అండి మీరు
ఆ మేము బాగున్నామండి మీరు బాగున్నారా అండి ఆ మాకు వినపడుతుదండి ఆ వినిపిస్తుందండి
ఆ ఇవాళ ఏంటి పొద్దున ఏం టిఫిన్ చేశారండి మధ్యాహ్నము అన్నము మధ్యాహ్నం లంచ్ టైం లో ఏం తిన్నారు
అంటే పొద్దున్నే అన్నం పొద్దున్నే చపాతీను ఎగ్ ఫ్రై అండి మధ్యాహ్నము రాగి ముద్ద నాటు కోడి పులుసండి
చాలా ఆరోగ్యకరమైన ఫుడ్డు ఆరోగ్యకరమైన ఫుడ్డు తీసుకున్నారండి
అవునండి ఆరోగ్యంగా ఉండాలి కదండి
అవును నేను ఈ రోజు పొ ద్దున ఇడ్లీ చేసానండి మధ్యాన అన్నము అన్నము పాల కూర పప్పు బాయిల్డ్ ఎగ్గండి
అవునండి మీరు కూడా చాలా ఆరోగ్యంగానే ఉన్నారు కదండి పాలకూర పప్పు అంటే
ఆ ఆరోగ్యకరమైన ఫుడ్డే అవును అవును ఇంకా ఇంగ ఎండాకాలంలో ఏమేమి వంటకాలు తీసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకూడదండి అవునండి చాలా లైట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటివి తినాలి అవునండి లైక్ వాటర్ మేలన్ ఆ వాటర్ మిలన్ ఎక్కువగా తీస్ కోవాలి రోజు కనీసం ఒక కప్పెడైనా తినాలి వాటర్ మిలను తర్వాత కర్బూజా రసం కర్బూజా జ్యూస్ దాని తర్వాత కీర దోసకాయ కూడా రోజు తినాలి
అవునండి
ఆ మజ్జిగ తీసుకుంటారా అండి మీరు అవునండి మధ్యహ్నం మరి నైట్ పడుకునేటప్పుడే అందులో నిమ్మరసం పిండుకుంటారండి ఓన్లీ మజ్జిగనే తాగుతారా
అంటే మధ్యాహ్నము ఎలా చేస్తామంటే నిమ్మరసము వాటరు
అ
చీయా సీడ్స్ కొన్ని ఎసుకొని ఓ నిమ్మకాయ పిండుకొని తాగుతామండి డైలీ
చాలా బావుంటదండి అట్లా హెల్త్కి కూడా చాలా మంచిది అవునుండి మీ తోటి క్యారి చేస్తారండి ఆ నేను నిమ్మకాయ రసంలో అది మేము నిమ్మ మజ్జిగా వేసుకొని అంద్ అందులో కొంచెం నిమ్మకాయ రసం పైన పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగు తామండి మేము అట్లా తాగుతాము అట్లా కూడా నిమ్మ ఓన్లీ ప్లెయిన్గా ఉట్టి నిమ్మకాయ రసం కూడా తాగు టం అందులో కొంచెం కళ్ళు తిరిగినట్టు బీపి తక్కువ అనిపించినప్పుడు నిమ్మకాయ రసంలో చం ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ సాల్ట్ దానికి సరిపోయేంత ఎసుకని తాగితే బీపి తొందరగా కంట్రోల్ల అయితదండి.
అవునండి.
హ్ అట్లా తీసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఇంకా ఎండాకాలంలో వంటకాలు బయటియి తింటరా అండి. మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తింటారా? అవునండి బయట చేసుకున్నవి అసలు తినకూడదు. అవునండి లైట్ గా ఎప్పుడో. అవి కూడా తీసుకోకూడదండి బయటివి.
అదే అండి అవన్నీ వచ్చేసి ఇంట్లోనే వాటర్ మిలన్ జ్యూస్ కావచ్చు, గ్రేప్ జ్యూస్ కావచ్చు
అవునండి ఏదైనా కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి. బయట వాళ్ళు ఎసేటియి అన్ని చాలా అంటే ఫ్రెష్ గా ఉండడం కోసం కెమికల్స్ వాడుతూ ఉంటారు.
అవునండి.
అవునండి అలాంటివి. మామిడి పండ్ల రసాలు నేను కూడా ఇంట్లోనే బయటివి తినమండి ఎక్కువగా. ఇంట్లోనే తయారు చేసుకొని తినిపిస్తాం మా పిల్లలకి కాని, మేము కాని.
అవునాండి.
ఇంకా ఏం కర్రీస్ అంటే ఇష్టం? నాన్ వెజ్ ఇష్టమా, వెజిటేరియన్ ఇష్టమా మీకు?
నాకు ఎక్కువ శాతం నాన్ వెజ్ అంటనే ఇష్టం అండి.
అవునా అండి. ఏ నాన్ వెజ్ లో ఏమిష్టమండి?
మటన్ అంటే ఎక్కువ ఇష్టం అండి.
చెయ్యచ్చా అండి మీకు? అవునా అండి మటన్ బిర్యానీ చ చాలా ఈజీ గానే ఉంటందండి ప్రాసెస్. కాకపోతే కొంచం రిస్క్ గా చేసుకోవాలి. అం టే అన్ని కలపడం నీట్ గా అంటే టైం పడుతది దానికి, కానీ తినడం మాత్రం టైం త కోవలో అయిపోతుంది. చేయడమే కస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది కానీ తినడం తొందరగా అయిపోతుంది. మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, బావుం టదండి ఆరోగ్యానికి కూడా మంచిదే.
మీరండి?
నే నాకు మట్ నాకు కూడా మట్ మటన్ బిర్యానీ ఇష్టము, ఫిష్ కర్రీ అంటే కూడా చాలా ఇష్టం. ఫిష్ ఫ్రై అంటే కూడా చాలా ఇష్టం మండి.
అవునా అండి.
ఆ ఫిష్ ఫ్రై చేయడం వచ్చాఅండి మీకు?
అంటే నేను ఫిష్ ని నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేస్తానండి.
కానీ హెల్త్ కి మంచిది కదా అండి. అందులో ఫైబర్ ఉంటది, క్యాల్షియం ఉం ఉంటది. తర్వాత విటమిన్స్ ఉ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటది అంటారు.
అవునండి.
అందులో అ ఫి పిల్ల పెట్టడం వలన క్యాల్షియం మనకి బోన్స్ అబ్సర్వ్ చేసుకుంటదని, అది ఎక్కువగా పిల్లలకి మనకి యూజ్ అయితదని చెప్తరు. రు
అవునండి వాటి ప్లేసులో ఆకూరలు తీసుకుంటారండి ఎక్కువ శాతం
ఓహో మీరు దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆకుకూరలు తింటారు
అవునండి
ఓకే అండి మంచిదే కానీ మీరు ఏదో ఒక నాన్ వెజ్ అయితే తింటారు కదా అండి బయిల్డ్ ఎగ్ తింటారా అండి ఫిష్ తినకపోయినా గాని
ఆ బాయిల్డ్ ఎగ్ వీక్లీ ఒక ఫైవ్ టైమ్స్ తింటానండి
చాలా మంచిగా ఆరోగ్యాన్ని మీరు బాగా కాపాడుకుంటారు అయితే దీన్ని బట్టి
అవునండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి
అవునండి ఎవరు అండి మీరు తింటారండి ఎగ్ వారంలో కనీసం ఆరు రోజులైనా ఖచ్చితంగా తింటామండి ఏదో ఒక రోజుతో మిస్ అయితాం కానీ ప్రతి రోజు బయిల్ద్ ఎగ్ పెట్టుతామండి మా మా ఇంట్లో ఉంటది
ఆ
ఆ లంచ్ టైమ్ లో ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ ఉంటది
అవునా అండి
ఎ ఎందుకంటే చికెన్ కంటే ఎగ్స్ అంత హాని చేయవు ఎందుకు అంటే ఆ చి చికెన్ కెమికల్స్ తోని దాన్ని ఏమంటారు మూడు నెలల్లో పెరిగే కోడిని ఒక నెల రోజులలోనే పెరిగేటట్టుగా ఇంజక్షన్స్ ఇస్తున్నారు కానీ లోపల ఎగ్ ఎగ్ అనేది ఇది ఎగ్ ప్రొటెక్షన్ గా ఉంటది కాబట్టి దానికి కెమికల్స్ పోవు కాబట్టి మనం ఎగ్ రోజు తినవచ్చు
అవునండి నైటీ డేస్ లో పొద్గల్చిన తిన్న కోడిని ఫార్టీ టూ డేస్ లోనే పొదిగిస్తారండి
అవునవును అండి కానీ ఊర్లలో మనము నాటు కోళ్ళు చాలా మంచిది అండి అవి తినడం బెస్ట్ అసలు ఈ ఓ సిటీ ఇప్పుడు కోళ్ళ ఫామ్ ఉంటది కదా అండి వాళ్ళు మొత్తం ఒక నెల రెండు నలభై ఐదు రోజుల్లోనే మొత్తం కోడి పెరిగి తయారైపోతది కా అదే మన ఊర్లలో అయితే
అంటే మన ఊర్లలో అయితే మనమే కదండి మన జాగ్రత్తలు మన హెల్త్ జాగ్రత్తలు మనమే చూసుకుంటాం కాబట్టి
ఇప్పుడ అంతా కెమికల్ ప్లస్ మనీ పర్పస్ గా అంటే ఎంత తొందరగా వస్తే అంత డబ్బులు వస్తాయన్న ఆతృతతో కానీ ప్రజల ఆరోగ్యం మీదనే హాని ప్రయోగిస్తాండ్రు
అవునండి దట్టు దాంట్లో ద అందులో కూడా ఇంగా మన ఫారం కోళ్లు ఎక్కువ తినడం వల్ల మన హార్మోన్స్ ఎక్కువగా రీబ్యాలెన్స్ అయితయి అండి అంటే ఇన్బ్యాలెన్స్ అంటే
ఆ తక్కువ తక్కువలుది ఉండేలాగా ఉండకుండా తగ్గి
ఆ ఓ
తగ్గిపోవడం వలననే ఆ మనకు అయి ఇప్పుడు ఏమంటారు ఆ ఇన్బ్యాలెన్స్ కావడం వల్లనే కాల్షియం తగ్గిపోవడము ఐరన్ తగ్గిపోవడం డము తర్వాత కళ్ళు తిరగడము ఇలాంటివి హార్మోన్స్ ఉండేలాగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు ఆ
అవునండి
ఉమ్ అలా చేస్తున్నారు అసలు ఈ జనరేషన్ లో అలాంటి ఫుడ్లు ఎక్కువగా తయారు వలన రోగాలు అనేటివి పెరుగుతున్నాయి కానీ మనం వాటిని అవాయిడ్ చేయాలి
అందులో కూడా ఇప్పుడు ఎక్కువ శాతం మగవారిలో అది ఎక్కువ చ ఎక్కువగా దాన్ని ఇంపాక్ట్ చూపియదండి ఫారం కోడి తినడం వల్ల ఆడవారికే అండి ఎక్కువ
అవును ఆడవారికే ఎఫెక్ట్ ఉన్ టది హార్మోన్స్ చాలా డిఫికల్ట్ గా అయిపోయి లేనిపోని రోగాలు వస్తాయి లేడీస్ కే ప్రాబ్లమ్ ఆడవాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ
అవునండి
ఉమ్ ఇంకా నాటుకోడి పులుసు బాగుంటదండి అది తింటే మస్తు అనిపిస్తది
అవునండి నాకు కూడా ఇష్టమే అండి
అవును అలాంటివి తినాలండి ఇంకా నాటుకోడి ఎగ్గు కూడా ఆ నాటుకోడి ఎగ్గు కూడా అద టేస్ట్ బాగుంటది దీనికంటే మనం డైలీ వాడే ఎగ్గు కంటే నాటుకోడి ఎగ్గు టేస్ట్ వే రే లాగా అనిపిస్తుది కొంచెం మంచిగా అనిపిస్తా ఉంటది
అంటే మేము బాల్డ్గా నేనైతే బాల్డ్గా తీసుకోన అండి అది నాటుకోడి ఎక్కవ
డైరెక్ట్ తింటారా అండి అది చాలా మంచిది ఇంక అట్లా తినడం వలన మీరు ఎట్లా పాలు రోజు పాలు తాగుతారాండి మామూలుగా ప్యాకెట్ పాలు తీసుకుంటారా నార్మల్ పాలు తీసుకుంటారా
అంటే నేను పాలయితే తాగనండి అక్కడ రోజు తాగనండి పాలయితే
కానీ ఇప్పుడు బర్రెపాలను తీస్తున్నారండి కానీ అందులో కెమికల్స్ కొంచెం ఎక్కువ కన పడడం వలన కలపడం వలన దాంట్లో ఇట్లా ఫ్యాట్ తేలుతుంది బాగా
అవునండి
నెయ్యి అంటారు కానీ అది నెయ్యి కానీ హానికరమే అది కూడా
అవునండి ఎక్కువ శాతం ఆయిల్ ఉంటుందండిది అందులో
ఆయిల్ ఉండి నెయ్యి ఎక్కువ అత్తంది డబ్బా ఇంత పైన తేలుతుంది ఇది మంచి పాలన అనుకుంటారు జనాలు కానీ అందులో కెమికల్ కల్పిస్తు కలుస్తుందని వాళ్ళకి తెలియట్లేదు
అదే ఆ పాల ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే ఓట్స్ తింటానండి పాాలల్లో కలుపుకుని అట్లా
నేను ముల్కనూర్ గోల్డ్ అని ఆ తీసుకుంటామండి అందులో ఎందుకంటే ఆల్లూ ఆల్రెడీ ఫ్యాట్ తీసేసి ఇస్తారు దాన్ని ఏమంటారు నెయ్యి శాతం అంటే ఇప్పుడు బర్రెపాల కంటే ఆ పాలన్నా కొంచెం బెస్ట్ అన్నా అలాగా మేమి టీ దాగలే టీ తాగకుండా ఉండలేము
ఆ టీ ఎక్కువ తాగకూడదు కదాండీ
ఫైవ్ అయినా తాగుతామండి డైలీ
నేను టీ నే తాగనండి
ఆ చాలా మంచి అలవాటు మీకు
మా ఇంట్లో ఎవరు తాగరండి టీ కాఫీలు
ఆఓ మంచి మంచి ఫ్యామిలీ
ఆ వాటి ప్లేస్ లో రాగి గంజి అంటారు కదండి
ఆ అది హెల్దీ ఫుడ్డు కదా అండి మంచి ఆరోగ్యానికి మంచిది చాలా రాగి సంఘటి అని రాగి రొట్టె అని ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారు కదా రాగి పిండితో
అవునండి
ఉం చాలా బాగుంటాయి రాగి పిండితో కూడా జావలాగా చేసుకొని అందులో కూడా మజ్జిగ పోసుకొని పాలు పోసుకొని తాగుతారని తెలుసు
హ
మీరు అట్లా ట్రై చేసారండి ఎప్పుడన్నా
లేదండి అలా మా అమ్మగారు అలా ట్రై చేయనిదండి
ఉం మాములుగా రొట్టే చేసుకుంటారా ఆ చాలా బాగుంటదండి అది
అవునండి తిన తినడానికి చట్నీలో బాగా కాంబినేషన్ అండి అది
ఉం ఇంకా ఏం ఫుడ్ అంటే ఇష్టామండి మీకు
నాకు ఇంగా వెజ్ లో అయితే ఇంగా అన్నము పప్పు పప్పు అంటే ఎక్కువ శాతం లైక్ చేస్తాన అండి నేను
పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి డైలీ పప్పు కూర తినడం చాలా మంచిదండి డైలీ ఒక ఆ డైలీ ఒక కప్ప అన్నమా మామూలుగా వేరే వాళ్ల అయితే ఒక పప్పు కరీ డైలీ చేసుకుంటారు వేరే ఆకుకూర డైలీ చేసుకుంటారు నార్మల్ కూర చేసుకుంటారు అట్లా మూడు కర్రీస్ చేసుకోని ఒక చార్ చేసుకుంటారు అట్లా దాంతో పాటు ఒక మధ్యాహ్నం పూట ఒక కప్పడు పెరుగన్న తింటారు అట్లా అట్లా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు
అవునండీ
న
ధన్యవాదాలండి మీరు మాతో కాల్ మాట్లాడినందుకు
మీకు ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు
థ్యాంక్ యూ
థాంక్స్